హయ్
హాయ్ నమస్కారం అండి.
నమస్కారం అండి ఏం చేస్తున్నారు?
ఏముందండి ఖాళీ పిన్ని దా అన్నవేసారా అక్క నక నుప్ప
హలో
హలో
తిన్నారా అండి
ఆ తిన్నమండి నువ
ఏం కూరండి
ఇదన్న కాచినావుర విన్నీ
తింటానండి ఇంతసేపు మా చిన్న బాబు తినిపించినా ఇప్పుడు మా పెద్ద బాబు తినిపియాలండి
అవునా పనంత అయిపోయిందండి
అయిపోయింది కాలీగుం అనేసి ఫోన్ చేశానండి అందుకే మెసేజ్ చేశానండి ఏం కర్రి చేసిరండి మీరు
ఇంకేం లేదండి కొడుగుడ్లు ఉడుకబె అంటే ఉడకబెట్టినా రేపు అటు అమ్మ అమ్మలు ఇంటికి పోదామనుకుంటాన
అవునా
ఊ సినమాయ సీరీరస్ ఉన్నద
అయ్యో ఎందుకండి ఏమైంది
హసుకల్ అయ్యి తలకాయికి ఎక్కి హాస్పిటల్ అద్దాలని వలగొట్టి పైకి ఎక్కి దునికచ్చి సస్తానని పోతాండట
అయ్యో అహా గ పస్ అక్కడ గవన్నీ అయితయా అండి
ఉమ్ తలకాయకి ఎక్కిందట కట్టేసి మత్తు సూదేషి పండ పెట్టిరట
అయ్యో పాపం
పిరేసుకున్నాడట ఇక అమ్మే చెపుతుంది
ఆహా
మళ్ళ ఊకే శ్రావణి శ్రావణి అన్ బాగా కలవరిత్తందట
అయ్యో దేవుడా
ఇదేమో ఇట్ల చేసి పాయ్
ఆ ఆచుక ఎవన్న తెలవలేదండి
అర్ధం గా ఆచుకా
ఆ ఆ
అనుమకుండలో పత్తి ఉన్నది ఇచ్చి మిరపకాయ మిల్లుల పొడుమలు తిత్తాందట
అయ్యో అవునా
దాని బతుకట్నే ఆగం కావాలి కాని
ఏ పాపు
బలుపోచి పోయి అట్లా చేస్తుంది
ఆ
మీ తటి ఇటు కాకుండా ఉన్న తేళ్తనే ఉన్నాయి ఊళ్ళోళు అంటనే ఉన్నారు
అంటున్నారా బాబు గడికో టమాటా రాముల్కయలు ఉంటాయి కదా అయి గడికోటి పోతండు తింటాను వస్తానుండి అయ్య బంగారంందిేని అనీ ఇస్తాండండీ దొంగతనంగా తింటాను చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి కాదు
పెద్ద అబ్బాయి మా ఇంటికి వచ్చిళ్ళు మా మమ్మీ అసలు ఆ బద్ద్దల్ చెప్ప పొద్దున్న మీది తెలుసా అంటాండు నేనే మ లగాయి టాయి ల పీక్తాగా ఎవరు నిజం చెప్పినాన నువ్వు అయితే్నే చెప్తావ్ అని నేను బోయిన
అవునా
మేం పీకలేదు పిన్ని వాడే పీకిండు ఆది అన్నాడు నువ్ పీకవని నాకు తెల్సు సన్ని నేను ఇప్పుడు నిజం చెప్పిపోయిన వణుకో అమ్మ కి ఫోన్ చేస్తా అని నేను అన్న
ఆహా
ఇగా భయపడ్డడు
ఆను
ఉం ఏ ఆ అడు వాళ్ళ చిన్న పూరుడు మోషన్ పోత ఆడ దెబ్బకోసారి బాత్రుం కడి వొయి తొంగి చూశి ఒత్తాండు
అయ్యో
ఇహిహిహి అ వాళ్ళకు బాత్రూమ్ లేదు అంటే డోర్ లేదు కదా
ఆహ
ఉం నవ్వుతాఉండు ఏందిర ఏందంటే దె దివు త అన్నాడు
ఆ
చింది వాల అహహహహ ఆడు సిద్ధుగాడు సిద్ధగాడు మీకి చేయి బాగా లేప్తే కసిరీచ్చిన
ఆహా
నువ్వెంత పూరన్వి వున్నందు కొడతానవ్ రాని కసిరిచ్చిన
ఆయన పెద్దదండి ఆయన కన్నా
ఉం కసరియంగానే ఇక వాడు గులుక్కుంటా గులుక్కుంట పోతాండు ఇం కానీ మన విన్ని ఏం చేసిందంటే నేను అక్కడ ఉన్నా కదా ఇంకా నా సపోర్ట్ చూసుకొని వాని మీద కురుకుతాండు
ఆహా
ఇక చెప్పినా ఆలా సయిత సత పట్టకు వెన్నీ చెప్పుడేక ఇంటికి పోనంగనే పోయిండు ఇం
వింటాడు మా పెద్ద అబ్బాయి వినడు గాని చిన్న అబ్బాయినడండి వీడ్ని అసలు మీరు పైసలు ఓఫ్
మ్హ మ్హ్ తిన్నారా మరి పెద్దబ్బాయి ఇ
పెద్దబ్బాయికి మా అత్తయ్య చికెన్ ఏసిచ్చింది మాకు వేసిస్తే జుట్టుకోడట్టుంది అది నేను అసలు ముట్టుకొని వాసన గాని కొంచెం గ ఆయన కోసం అని నీ అయినా వాళ్ళ డాడుంటే తీసిచ్చును కానీ వాళ్ళు డాడేటో పోయిండు తిరగడానికి టైం పాస్ కు ఇగ అందుకనే నేనే పతే పోయింది ముట్టుకుంటే ఏమన్నా సచిపోతాన్నా అని ఇగ దీసిస్తానని చిన్న చిన్న పీసెస్ నోట్లే పెట్టుకోను అసలు నేను అంటే నేను అవి తినను తినను గాటి పెట్టుకోను అదే వేరే కూర అయితే ఇప్పుడు నేను తినుకుంటా తినుకుంటా
ఉమ్మ్
ఆయన రెండు మూడు ముక్కలే
ఉమ్మ్ ఉమ్మ్ యో మా మమ్మీ కోడిగుడ్లు ఉడకబెట్టింది ఉమ్మ్ అవి కోడిగుడ్లు పొటు తీయ్యాలి తీత్తానా
అవును
ఉమ్మ్మ్ ఊ ఉమ్మ్
కానీ ఇగ చికెన్ ఏమో రెండ్రోజుల ఆగి తీసుకుందామని తినలేద లే ఆయన చికెన్ తినొచ్చిండు కదా కూడా ఎంత అంటే తీసుకొస్తాంది ఎప్పుడైనా కూడా గాని నేన
హ్మ్ ఉమ్ అబో ఏమ గాలుడు కా హ్మ్
నిన్న దోసకాయ పచ్చడి తినిపించిందా వె
తినిపిస్తున్నావా
తినిపిస్తున్న తినాలి ఇంగ నేన నేను పెద్దగరుగుతాడు రేపు మా పెళ్లయితది కొతుది తినొద్ద
అ
అందుకే సినిమా ఆన్ చేస్తున్న సినిమా ఏమంటే మా చిన్నబ్బాయి ఇంటి నిండా గిన్నెలు బోల్ అ సామాన
మిషన్ అబ్బాయి స్మైల్ మంచిగా ఉంటుదండి
ఆ
హ్మ్ ఆ అగో మన కాాలత గురించి మాట్లాడుకుంటారు బయట ఈ
అవునా అందరుగ అద త కడి పొద్దనా
హ్మ్ హ్మ్ ఇ పిచ్చి పిచ్చిగా మాట్లాడాలన్నట మల్కా మొత్తావాద్ కా
అస్తే మా మానగా ఎట్లా ఫోన్ మాట్లాడతార అట ఎట్లా ఎట్లా న క్కరన్న దాంట్లో అనేసరికి మీళ మంచి ఓ అవును మాట్లాడతారడా అడు మాట్లాడలే కాలుస అని ఇ అ ఇంత చెప్పాల్సి ఉన్నాయి ఏమడి చెప్పల్సి ఉన్నాయి ఏడ కొత్త తీయాలదు
ఆ
చెప్పులే డాడీ ఆ తమ్మునివి చిన్న తమ్ముని రెడ్డడి కింతే ఉంటాయి హలా
ఆ అండి చెప్పండి మరి మీరు తిన రండి
నేను ఇప్పుడు తిననండి మా ఆయన రావాలి మా ఆయన వస్తేనే ఇద్దరం కలిసి తింటామండి
హ్మ్మ్
ఆయన వచ్చేదాకా ఎందుకంటే పాపం ఎంతైనా భర్త ాీ పెళ్లి చేసుకున్నా నాకు ఇక్కడే ఉన్నా
ఆాా
సా
పెళ్ళంటే భయంమయితుందండి నాకైతే
అవునా ఏం కాదండి మేము చేసుకోలేదండి గట్లనే
కానీ ఇష్టం లేని పెళ్ళి ఏం చేసుకోవాలండి నాకు జల్ జల్లు అంటను ఇలో ఎప్పుడు చేసేది తెలవదు
అవునా ఏం చేస్తం తప్పదండి అమ్మ నాన్న చేసిన పిల్ళ చేసుకోవాలి వాస్తవానికి మన లేచిపోడు అవని చేస్తే వాంగ రే పరు ఇ వైష్ణవి తీలిసిరా వాళ్ళ అమ్మనాని వేసిన పెళ్ళలికిే ఇన్నన్ని ప్రభస్త వాు చంపిరు గట్నేనే అవుతుంది కదా అదేదో అమ్మనళ తీసు ొచ్చార మాట్లాడక ఉంటది మనకు దగ్గర మ
నేనయితే ఏం చెప్తాలో ఇంకా
అవునావును
హ్మ్మ్
ఏదో మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేకుడా ఇ అంత జరిగిందండి నాలెడ్జ్ ఉండింటే బాగుండంది
హ్మ్మ్
నాలెడ్జ్ లేకపోయింది వాస్తవానికి
ఆ
బాగానేసుకుంటాండు ఆయన ఏమి ఏం చెస్తలేదు కాగానీ ఎంత కొంచెం నాలెడ్జ్ ఉంటే జాబ్ గడా ఉండంది కావచ్చు పెళ్లి చేసుకున్నాం కావచ్చు
హ
కొంచెం మెచ్యూరిటీ అనేది లేదండి అప్పుడు ఎందు
అప్పుడు అప్పుడు మీరు చేసుకున్నప్పుడ్ చిన్న వయసుగదా
చిన్న వయసే అండి మా నైన్టీన్ నైన్టీన్ ఏమే ఉన్ నాయింటిన్ కౌంట్
మ్ అప్ ఇప్పుడు మీ అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఓ చదువుతాన
ఆ అదే చిన్నజే కదా ఏం అర్ధం కాాలదు నా మీద కొంచెం కేరింగ్ చేయించేసరికి నాకు అక్కడికే వమ్మో నన్ ంత బాగా ఎవరు చూసుకు కొని పడిపోయానండి మా ఆయనకి
ఆ
ఇగ తరువాతికి నన్ను వాడు కూడండి మొత్తం గోరంగా
మొత్తం ఫ్లాట్ అయిపోయాారు క
ఆ మొత్తమే ఫ్లాటు
హలో
మొత్తమే ఫ్లాట్ అయిపోయనండి
హుమ్ ఇది డాటతనీ పనే కదా
తను
డాటా ఆఫ్ ఆయింది అందుకే అని
అయ్యో మీ ఫోన్ కొంచెం ఊరు ఆకుతది అప్పుడప్పుడు తాకినప్పుడు మిస్ అవుతుందిండి నాది కూడా పాపం అనవసరంగా ఇద్దరు ముగురు కాలు అట్లేనే కట్ చేసిన అంటే కట్ అయిపోయినాయి కానీ నేనే ఏం చేస్తా అండి తొందరగా సదన్ గా చూసుకొని ఆ ఎమ్మటే ఇట్ల మేమంటార్
ఇంకా తొమ్మిది కాల్స్ ఉన్నాయి నాయి
అవునా ఇట్లా మనం చవు దగ్గర పెట్టుకోకుండా ఆ
రేపు అయిపోదంట కదా ర్ రేపటి నుంచి రేపు నైట్ పన్నెండు గంటలకు అయిపోతదంటగా
అయిపోతది అయిపోద్
పు వాట్సాప్లో వచ్చింది
అదదే వస్ స్తది వర్క్ చేసేటోళ్ళందరికి వస్తదండి
ఉమ్ వచ్చింది అదే తొందర తొందరగా అయిపోవాలని చూస్తున్నా దాంట్లో మన పర్సనల్స్ కూడా మాట్లాడొద్దంటగా
మాట్లాడద్దు
ఉమ్ కానీ మన ఇష్టం వచ్చినట్ మాట్లాడత తనంగద
ఆ మేము మామూలు వ్యవసాయం గురించి వాటి గురించే మాట్లాడినాం ఇన్ని రోజులు కాకపోతే ఇయ్యా మ తమ్ముని కూడా చూసినండి టైం చూడండి ఒకసారి
ఆ అయిపోయిందండి టైం
రయిత